బాగున్నావా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ. బావున్నారు? తిన్నావా? ఆ
ఆ తిన్న మెర్ తిన్నరా
ఆ తిన్నాను ఎం చెస్టునవ్?
ఏం లేదు ఊర్త ఫోన్ చూస్తూ ఉన్నా!
అవునా
హ్మ్ బయాటాన్నారా
ఆ ఏం లేదు జస్ట్ కాళ మాట్లాడుకని బయటికి వచ ఇప్పుడే మా కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతానుందా
ఆహా
డిపార్ట్మెంట్ వైస్ ఫాల్స్మోబ్ ఆ అదే డిపార్మెంట్ వైజ కఫ్లాష్ మప్స్ జరుగుతానే ది చూస టె ఇప్పుడే వచ్చాం ఇప్పుడే వచ్చా ఫ తినేసి ఇంకా ఊరికే ఉన్నా
హ్మ్మ్
ఏం తిన్నారు?
పాపన్నం
అవునా ఏ ఇప్పుడు పప్పన్నమే పెడతారా మీకు పిజి లో
మా పీజీ వాళ్లకి అది తప్ప వేరేది రావు అనుకుంటా
అయ్యో అయ్యో మాకూడా పప్ నేను కూడా పప్పన్నమే అండి
ఇలాంటి చింది ఈరోజు కాలేజి
ఉ బానే అనిపించింది కానీ క్లాసులు కొంచెం ఎక్కువగా ఉన్నాయని అనిపించింది అన్ అంటే బ్రేక్స్ కూడా ఉండవా మధ్య లో కన్టిన్యూస్గా క్లాసెస్ సో కక్లాసులు పెడుతూనే ఉంటారు క్లాసెస్ పూ లెక్చరర్స్ అయితే ఇప్పుడు ఒకరు బయటకి పోతే ఒకరు వస్తనే ఉ తరో అసలు కొంచెం కూడా బ్రేక్ ఉండదు
ఉ నా అవును నాకూడా అలానే అనిపిస్తుంది
ఉ
ఒక్కరు బయటికి పోయేకి లేదు ఇంకొకళ్ళ లెక్చరర్ బయటే నిల్చొని ఉంటారు వెయిట్ చేస్తా ఉంటారు
అవునవును
ముఖ్యంగా మాక్స్ క్లాస్ అయితే చాలా లాంగ్ ఎలాబరేట్ చేసినట్టు ఉంటది టైమే ముందలకి వెళ్ళదు అస్సలు
ఆ అవును మ్యాక్స్ సార్ అయితే చాలా డీటెయిల్ గా చెప్తారు చెప్పారు కానీ బానే అర్థమయింది ఆ ఆ ఎక్కువ డెప్త్ ట్వ బైనర్స్సు
హ
మ్మ్
ఈ మ్యాక్స్ కనిపెట్టింది ఎవరో కానీ ఎందో అసలు మ్యాక్స్ ఉ నిన్న ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసావా
అవును చేశాను కానీ కొంచెం కష్టం అనిపించింది కానీ పూర్తయింది
ఆ
వస్తకి
అంటే మీరు మ్యాక్స్ హ్యాండ్ రీటర్నా లేకుంటే టైప్ చేస్త తరాహషెన్
మ్యాక్స్ ఆహ్
హ
ముంద అయితే అసైన్మెంట్స్ టైప్ చేస్తాము టైప్ ఉేశ పెట్టాం పిడిఫ్ లో మూడు లో
ఉ మకుడా సేమ్ టైప్ చే చలా
ఆ
నాకు కొంచెం డౌట్ ఉంది నువ్వు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తావా
హ అయితే ఇద్దరం కలిసి
ఉమ్ ఉమ్ ఆ సరే లాబ్స్ క్లాసెస్ ఎలా ఉన్నాయి
చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి కానీ ప్రక్ ప్రాక్టికల్ గా చేయడం వల్ల బాగా అర్థం అవుతుంది ల్యాబ్స్ అయితే
ఉమ్ బానే ఉంటేయి ల్యాబ్సు
అవును ఉమ్ తీరి కంటే ల్యాబ్స్ ఏ బాగుంటాయి తీరి అయితే గంట సేపు అయినా మూడు గంటల సేపు అనిపిస్తుంది వినబుద్దే కాదు ఇంకా ల్యాబ్స్ అయితే త్రీ హవర్ సైనా త్రీ హవర్స్ అయినా చేస్తూ ఉండొచ్చు
అవును ఇది త్రీ హవర్స్ వన్ హవర్ అలాగా అయిపోతది సేమ్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏ
ఉమ్
తీరి ఎప్ ప్పు ప్రెసెంటేషన్ ర డి అయ్యారా ప్రెజెంటేషన్ ఇ ఇవ్వడానికి
ఆ ఇంకా లేదు రెడీ అవుతూ ఉన్న కొంచం పను అదీ ఈ రోజు రాత్రికి రెడీ అవుతా ప్రిపేర్ అవు త్తా నువ్ ప్రిపేర్ అయ్యవా
లేదు ఇంకా నేను ప్రిపేర్ అవ్వాలా
ఆ మనం రేపు కలిసి ఇద్దరం ఒక్కరు ఒకొక్కరు చెప్ చెప్పుకుందాము నువ్వు ఏం చెప్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఏం చెప్పాల అనుకుంటున్నావు ప్రజెంటేషన్ లో అవన్నీ నాకు చెప్పు నేను వింటా అదే నేను నిక్ చెప్తా నువ్వు విను అట్లా ప్రాక్టిస్ అవుతు
హుమ్
మళ్ళీ క్లాస్ లో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు బాగా చెప్పొచ్చు
హు మనం ప్రెసెంటేషన్ ఇచ్చే తప్ ఇప్పుడు కొంచెం అంటే లైక్ సీరియస్ గా ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం ప్రసెంటేషన్ ఇస్తాంటాము కింద మన ఫ్రెండ్స్ వింటారు వాళ్లు మనల్ని చూసి చేసేస్తారు అప్పుడు నవ్వుతాం మనం
అవును కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నవ్వి చేస్తారు అట్లే కానీ ఆ సిచ్యువేషన్ లో మనం అంత డిస్ట్రాక్ట్ అవ్వకూడదు వాళ్ళని చూసి
ఉ ఏం చేద్దాం
ప్రొఫెషనల్ గా ఉండాలా మనం ప్ర ప్రెజెంటేషన్ ఇచ్చేది
హుమ్
హుమ్ అదే మీరు మా కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతాంది కదా మీరు కూడా వచ్చారా డిపార్ట్మెంట్
ఆ వచ్చినము బానే ఉన్నాయ్ బాగున్నాయ్
బాగున్నాయా ఆ నాకు బాగా అనిపించింది ముఖ్యంగా ముఖ్యంగా ఇసి హుమ్ తర్వాతా ఏసి సైబర్ సెక్యూరిటీ ఇరగ చేసారండి అసలు
అవునవును సాంగ్ సాంగ్స్ బాగున్నాయి
అవును హుమ్ వాళ్ళు ఇచ్చిన వైబు గూజ్ బాంస్ వచ్చినాయి అట్లే మనం డైరెక్ట్ గా చూసాం చూసాం కదా అందుకు
లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసినరా ఆ మూవీ సీన్ రీక్రియేట్ చేస్తాడు చూడండి
అవును ఆ నేనేం అనుకున్న అంటే సైబర్ సెక్ ఉమ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళది ఎక్కువర్ అంటే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఎసారు కదా ఫ్లాష్
ఉమ్
వాళ్ళద్ చూసి మూవీలో కొరియోగ్రఫీ జేశార్ చూడు అట్లా అనిపించింది నాకైతే ఎట్లా గోస్బంబ్స్ వచ్చినాయో అట్లే
అవును అది బాగుంది లాస్ట్ కూడా చూసినరా రెడ్ సారీ
అవును కాంచనా ఉ ఆ ఉమ్ ఈసీ వాళ్ళు కూడ ఈసీ వాళ్ళు కూడ దుమ్ము దులిపేసారు
ఉమ్ వెళ్ళిపోయిందా అక్కడ నుండి
మీకు బాగా అనిపియా లేదా ఈసీ వళ్ళయి బాగా ఏస్ సింది
బా అనిపిచ్చిందండి బాగున్నాయి
ఆ ఈ మూడిట్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎట్లా డిసైడ్ చేయాలో చేస్తారో తెలీదు వస్తే ఈ మూడే వస్తాయి కదా
పానే చేసినారు టెటస్ వెట్
సిఎస్సి ఆహా పర్లేదు, వీళ్ళతో పోలిస్తే పర్లేదు. అవును ఉమ్ మీరు ఎక్కడ కూర్చున్నారు నేను వచ్చినప్పుడు చూసానే మీరు కనపడ్ లేదు.
టెంట్ వేసినారు కదా
ఆ
వచ్చిరియ
అవునా నేను బ్యాక్ సైడ్ ఉంటి ఆ బ్యాక్ స్ సైడ్ ఉంటి ఇ ఏంటి ఈ రోజు వెస్టర్న్ కదా ఏం ప్లాన్ చేశారు. ఆహా చేసినాం ఎంజాయి ఇంకా ఈ రోజు ఉంది డీజే నైట్
ఉమ్
ఈ రోజు ఒకటి ఎట్లాగో అట్లా అయిపోతుంది. ఉమ్ అయినా ఎంజాయ్ చేసినట్టు ఏం లేదు తొందరగా అయిపోతంది.
అవును నార్మల్గా క్లాసెస్ ఉన్నప్పుడయితే డేస్ తే ముందరి పోవూ హవర్స్ ఆ
కూడా నిజమే
ఇప్పుడైతే ఎంత తొందర అయిపో అప్పుడే వండా అయిపోయింది. డే వన్ ఇప్పుడు డే టూ మరి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెట్ చెయ్ ఆ
ఇంకా మాది అయిపోతుంది, ఇదే లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి, ఎవరిని ఇంట్రెస్ట్ వాళ్ళు బట్టి రావచ్చు. ఉ ఇంకేంటడి విశేషాలు ఇంట్లో అందరూ బాగున్నారా,
ఆ బాగున్నామండీ ఆ మీ ఇంట్లో
ఆ మా ఇంట్లో కూడా అందరూ బాగానే ఉన్నారు. ఇంట్లోఅందరినీ అడిగానని చెప్పండి. హలో
హలో
ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి.
ఆ సరే అండి, ఇంకేంటండి ఇప్పుడేం ట్యాంస్
ఇప్పుడు ఏం లేదండి పడుకోవాల అనుకున్నా నైట్ సరిగా నింద్రపోలేదా ఇంకా పడు, కొని లేచి రడి అయ్యే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, వస్తుంది కదా ఉ
అవునవును
ఆ మీరు ఏం ప్లాన్ చేశారు.
ఏమండి ఇంకేమి ఉంటాయి. సేమ్ ప్లాన్స్ ఏ
ఉ అయితే మీరు కాలేజ్కి వచ్చినాక కాల్ చేయండి, ఇద్దరు కలుదాం వచ్చినాక ఉమ్ సరే ఆ సరే అండి బాయ్,